హలో
బావున్నారా సిస్టర్
బావున్నాం సిస్టర్ మీరు బావున్నారా
ఊమ్ బావున్నాం సిస్టర్ తిన్నారా
ఎస్ సిస్టర్ మీరు తిన్నారా
ఆ తిన్నాం సిస్టర్ ఏం తిన్నరు
ఎగ్ రైస్ సిస్టర్
అవునా మాకైతే ఈ రోజు చామగడ్డ పెట్టారు సిస్టర్
అవునా సిస్టర్ చామగడ్డ ఎట్లా చేస్తారు సిస్టర్
ఏమో సిస్ స్టర్ అదయితే సేమ్ రసంలాగా పెట్టి చామగాడ్డ డేసేస్తారు దాంట్లోకి చార్ చార్ ఉంటుందది
ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమి యూజ్ చేస్తారు సిస్టర్
ఏంది ఉప్పు కారము నీళ్ళలు చామగడ్డ ధనియాల పొడి కొబ్బరి అవన్నీ వేస్తారు
ఎట్లా ఉంది సిస్టర్ టెస్ట్
ఏం బలే తినను సిస్టర్ కాని
అయ్యో అవునా సిస్టర్ మేము కూడా ట్రై చేయచ్చ సిస్టర్ ఒకసారి ప్రాసెస్ చెప్తారా ఎట్లా ట్రై చేయ్యాలి
అది ఆదేం బాగుండదు బట్ చెప్తాను మీరు వింటానంటే
ఆ చెప్పండి సిస్టర్ వింటాను
ఏం లేదు సిస్టర్ ఫస్ట్ చామగడ్డ అనేది బంగాళదుంపు లాగా ఉంటుంది అది పీసేస్ పీసేస్ కట్ అంటే ఉడి కాపెట్టుకోన్నా కట్ చేసుకోవచ్చు ఉడకబెట్టా కుండాన్నా కట్ చేయొచ్చు పీసెస్
ఆ సిస్టర్
కట్ చేసుకున్న తర్వాత కొంచెం టమోటాలు ఆ ఉల్లి గాడ్డలు ఎల్లి పాయలు కారం ఉప్పు అంతా వేసుకొని మిక్స్ చేయాలి అది కొంచెం ఉడికిన తర్వాత ఇ వేసి కలిపేస్తారు చామగడ్డ
అవునా సిస్టర్
అవును సిస్టర్ మీకు ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం స్వీట్ ఒకసారి చెప్తారా నాకి ఎలా చేస్తారో
చెప్తా సిస్టర్
చెప్పండి సిస్టర్ మేము నేర్చుకుంటాము మేము ట్రై చేస్తాం ఈ సారి
చికెన్ తీసుకోని సిస్టర్ చికెన్ చికెన్ తీసుక కొని ఫస్ట్ లెగ్ పీసెస్ తీసుకొని
ఆ
అందులో ఉప్పు కారం పెరుగు గరం మసాలా వెల్లుల్లి పేస్ట్
ఆ
అవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ తగినంత కారం తగినంత
ఉమ్
లైట్గా టర్మరక్ పోడరు
ఉమ్
ఇవన్నీ వేసుకొని ప్రతి పీస్ కి మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి
ఉమ్
చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టాలి
ఓన్లీ అంతా మిక్స్ అవడానిక
ఆ దాన్ తర్వాత ఒక్కడే తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసి కొంచం ఆనియన్స్ కొంచెం లైక్ బ్రౌనిష్ కలర్ ఒచ్చేంత వరకు దాన్ని స్టీమ్ మీద పెట్టి వేయించిన తర్వాత ఈ పీసెస్ అనే అందులోకి ఏయాలి అనమటా
అవును ఏం రైస్ తీసుకుంటరు.
అంతవరకు బాస్మతి రేస్ అండి. ఆ బాస్మతి రేస్ ఒక పక్ క కొంచెం ఉడికించిన తర్వాత రైస్ తీసుకొని ఇందులోకి ఎయాలనమాట ఆ పీసెస్ అంతా ప్రతీది పైనేసి ఇట్లా లేయర్స్ లేయర్స్ కు ఆనియన్స్ ఏసి కొంచెం కరివేపు కొంచెం కొత్తిమీరా పైన కొంచెం పుదీనా అలా ఏసి తర్వాత స్టీమ్ మీద పెట్టు ఒక టెన్ మినిట్స్ పెడ్తే బిర్యానీ రెడీ
ఓకే ఓకే దాంట్లో కేమన నంచుకోవడానికి చేసుకోరా
చేసుకోవచ్చు పెరుగు పచ్చడి.
ఆ పెరుగు పచ్చడి పెరుగు అన్నము. అదేమింటిదబ్బా చ ఎందో చారు జేస్తరు గదా!
ఆ సౌర్మా
షార్మనొ ఏదో ఆ
అవునండి. ఆ చేసుకో చేసుకోవచ్చు సిస్టర్ బావుంటాయి దాంట్లో అందులో టేస్ట్ ఇంగ పక్కన దోసకాయి. ఆనియన్ కూడ రావు కట్ చేసుకుంటనే ఒచ్చ్ ఊ అవునా అవును సిస్టర్ బావుంటది సిస్టర్ టేస్ట్ ట్రై చేస్తారా మీరు
ఆ ట్రై చేస్తాం సిస్టర్ ఈ సారి వెళ్ళాక చేస్తాను.
అలానే చేయొచ్చు కుక్కర్ లోఐనా చేయొచ్చు సిస్టర్ త్వరగా అయిపోద్ది.
కుక్కర్ లో గూడ చెతి తొందరగా అయిపోతుంది ఆ ఓకే
అవును సిస్టర్ కుక్కర్ లో అయితే విజిల్స్ వచ్చేస్తాయి కదా త్వరగా ఆఫ్ చేయొచ్చు అనమాట
అవునా మాకు తెలియదులేండి.
ఈసారి ట్రై చెయండి సిస్టర్ వస్తుంది. అవునా సిస్టర్
ము ఉంటే ఇవ్వమంటరు. నీకా నాకైతే కొంచెం స్వీట్ ఇష్టము, కొంచెం హాట్ ఇష్టం.
ఏం స్వీట్ ఇష్టం సిస్టర్
అన్ని స్వీట్లు ఇష్టమే సిస్టర్ కానీ లైట్ లైట్గా తింటా ఎక్కువ తినను
అన్ని స్వీట్లలో ఏ స్వీట్ ఇష్టం లైక్ గులాబ్ జామ్
గులాబ్జామ్ ఇష్టమే పాల్కోవా లడ్డు జాంగిరి, బాదుషా అన్ని రావు సిస్టర్ కొన్ని కొన్ని ట్రై చేస్తాను అంతే
అవునా సిస్టర్ ఏదనా చేసి తిన్నారా మీరు
ఆ తిన్నా సిస్టర్ బా అది బాదుషా చేసింది ఒకసారి
అవునా సిస్టర్ ఎట్లా చేసినర్ ప్రాసెస్
ఏం లేదు సిస్టర్ ఫస్ట్ పిండి ఉంటుంది కదా మైదా పిండి గోదామ పిండి మైదాపిండి తీసుకొని ఫస్ట్
పిండి పడతారా సిస్టర్
ఏదైన్నా ఒకటి తీసుకోవచ్చండి మేమైతే మైదా తీసుకున్నాం
ఓకే మైదాన ఎందుకు ప్రిఫర్ చేసారు సిస్టర్ మీరు
ఏమో సిస్టర్ నేను ఒక చానల్లో చూసుంటే అలానే వచ్చింది అద ట్రై చేస్తా అంటే అదే సాగే గుణం ఎక్కువటుందనమాట అది తీసుకున్న తర్వాత జల్లేడ పట్టాలి
ఓకే జల్లెడ పట్టి సిస్టర్ నెక్స్ట్
తర్వాత అది కొంచెం చక్కర పోసుకొని వాటర్లో నానబెట్టాలి కాసేపు తర్వాత చపాతి ఎలా పీసుకుతామో అలా పిసకలి దాన్ని మెత్తగాయంతే వరకు పిసుకాలి
పిసికి
కాసేపూ అరపెట్టుకొని
ఆ
తర్వాత కొంచెం ఆయిల్లో వేసి దేవేశేయాలి తర్వాత బెల్లం పాకం అన్నా చక్కెరపాకంలో కన్నా వెేయాలి అందులో కూడా కొంచెం యాలకలు అవి ఏమంటారు బా హ స్మెల్ బాగాచ్చే యాలకులు అవేవో వేస్తారు సిస్టర్ నెయ్యి అలాంటివన్నీ మిక్స్ చేస్తారు దాంట్లో కూడా టేస్ట్ బాగానే ఉంది సిస్టర్
ఓకే ఇంకా
అక్కడ మీరు ట్రై చేయడి బాగుంటుంది మీకు కూడా
ఖచ్చితంగా చేస్తా సిస్టర్
ఉమ్ ఇంకేం సిస్టర్ ఇంటికి కాల్ చేస్తారా
లే ఆ చేసాం సిస్టర్ అందరు బాగున్నారు మీరంతా బాగున్నారా అవునా సిస్టర్ ఏం చదువుకుంటున్నారు సిస్టర్ మీరు
మేము ప్రస్తుతానికి ఏం లేదు సిస్టర్ కాలీనే మీరు
అవునా ప్రజెంట్ వంటలు నేర్చుకుంటున్నాం సిస్టర్ ఇంట్లో ఖాళీ కూర్చోకుండా
అవునా మేము అదే పని చేస్తున్నాం
రోజు ఒక రెసిపీ ట్రై చేస్తాం సిస్టర్ మీరు
ఈరోజు ఏం రెసిపీ స్ట ట్రై చేస్తారండి మీరు
ఎగ్ రైస్ సిస్టర్ ఎగ్ రైస్
ఎలా చేసారు
ఎగ్స్ తెచ్చుకొని సిస్టర్
ఎగ్స్ తెచ్చుకొని అని తెలుసాండి అది ఎలా చేస్తారో కొంచెం చెప్పగలరా మేము మిమల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము చేస్తామండి మాకు వంటలు రావండి
అంటే ఫస్ట్ వొచ్చేసి ఓ కడాయి తీసుకొని అందులో ఒక ఆనియన్స్ అందులోకి ఆయిల్ వేసి కొంచెం మసాలా దినుసులు వేసి కొంచెం ఆనియన్స్ వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కొంచం దాంట్లోకి సాల్ట్ ఉప్పు కొన్ని మసాలా ఐ గరం మసాలా లైక్ కొరండర్ ఆ మసాల ఆ ఐటమ్స్ అన్ని అందులోకేసి కొంచెం దాన్ని అలా స్టీమ్ మీద అలా పెట్టి గరి ఆదెలె తిప్పేసినక దాంట్లోకి ఎగ్స్ పగలు కొట్టి వేసి మొత్తం అంతా మసాల అంతా కలిసేటట్టు మీ గరిట తో తిప్పాలి
అంటే సాస్లుమేయలా టమోటో సాస్ అవన్నీ ఉంటాయి కదా
వేయ్యం సిస్టర్ మేము అలా తినమ అండి ఇలానే తింటాం ఇలా తింటే కొంచెం ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది
అబ్బో సిస్టర్ మీరు మంచిగా చేస్తార అనుకుంటా వంటలు
చేస్తా సిస్టర్
అంటే అందు అందులోకి నంచుకోవడానికి ఉల్లిగడ్డలు నిమ్మకాయ అట్లావేమి పెట్టుకోరా
ఆ ఉల్లిగాడయలు నిమ్మకాయలాగాని తీసుకోవచ్చు సిస్టర్ బాగానే ఉంటుది టేస్ట్
ఉం అంటే బాగుందా ఫుడ్ ఈ రోజు
బాగుంది సిస్టర్ మీరు కూడా ట్రై చెయ్యండి సిస్టర్ ఒకసారి
ట్రై చేస్తాం నిన్న ఏం చేసుకున్నారేమి
స
నిన్న ఏం కొత్త వంట చేసే
నిన్న నిన్న సాంబార్ చేసుకున్నాం సిస్టర్
సాంబార్ అన్నమ్మా చపాత
సాంబార్ అన్నం సిస్టర్
ఉం అది ఎలా చేసారు
బ్యాల్ వుడగబెట్టేసస్తారా కుక్కర్ లో
ఏం బేలండి కంది బేలా శనగ బేలా
కందు బాల సిస్టర్
ఓకే ఓకే అంటే మా సైడ్ కొంతమంది పప్పుల పొడి కో పప్పుల పొడి వేస్తార అనమాట
అవును సిస్టర్ అంటే ఎవరు కంఫర్టబుల్ వాళ్ళు కదా మేమైతే ఇక్కడ ఇదే యూజ్ చేస్తాం అనమాంట కంది బేల్
ఓకే ఇస్ కొత్తగా చూసాను అనమాట అందుకు
కొంచెం అది ఉడికిన తర్వాత తీసేసి కొంచెం అందులోకి డ్రమ్ స్టిక్ రాడిష్ క్యారట్ బీన్స్
అవును లేండి చనగ ఇత్తనాలు బెండ
అవి బె బెండి ఇవన్నీ కాట్ చేసి ఆయిలో కొంచెం ఫ్రై చేయాలి అవి బాగా సోఫ్ట్ అయంతవరకు
ఉం
ఆఫ్టర్ ఈ మనం తీసి పెట్టుకున్నాం కదా ఆ పప్పు మిక్సీ పట్టి అందులో కొంచం వాము ఏసి ఇదంతా అందులోకి ఏయాలనమాట లాస్ట్ తిరువాత ఏయాలా అనమాట సాంబార్ ఇస్ రెడి
అంద్ తిరువాతా ఎంబెట్రా
తరువాత పెట్టిన ఎడతం సిస్టర్ ఎట్టకుంటే ఎట్ల
అందులోకి కరివేపాకు వేస్తే స్మెల్ బాగొస్తుంది కదా టేస్ట్ బాగుంటుంది.
అవును సిస్టర్
ఆ అది ట్రై చేయలేదా
అంటే మేము ఇలానే చేస్తాం సిస్టర్
అవునా ఆ చేస్తాను. మీకి చేసి చూ తినిపిస్తా.
ఆ సరే సిస్టర్
మ్ అంతా బాగుండరా మీ రూమ్ మీ రూమ్ లో ఇంట్లో అంతా
ఆ బాగున్నారు సిస్టర్ మీరు సిస్టర్ మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్? బాగున్నారు సిస్